హలో
హలో
ఎం జేస్తురు తిన్నరా
అన్నం తినడానికి పోతరం
అవునా
ఏం చేస్త్రు
మా అబ్బాయి నేను కూర్చున్నావు మా అబ్బాయితో మాట్లాడత రా
అట్ల మాట్లాడొద్దు
మా అబ్బాయ మా అబ్బాయి మాట్లాడతా అంటే ఇప్పుడు ఏ వొద్దు లేరా మళ్ళీసారి మాట్లాడదు లే అన్న ఏం చేస్తరు తిన్నారా మరి
అ తిన్నం ఏం చేస్తున్నావ్ అది షాప్ లో చదురుతున్నాను చదిలేరా
షాప్ లా చదిరిినం పని అవల వచ్చారు చాలా మంది వచ్చిరు ఎలా ఫుల్ బిజీ బిజీలో ఉన్నావు వాన్కి పాల్ తియాల జాతర ఎట్లా జాతర పోయిరా బాగుందా జాతర ఎట్ల మీ
జాతర బానే ఉంది మంచిగానే అయింది ఆ జాతర మంచిగ అయితది రాగాబడుత్ ఇద్దరు ఈ ఆటపిల్లలకు మంచిగా ఉంటది కానీ ఈసారి అట్లా ఉండలే అయిపోయే దాకుండలే
ఆ
తొందరగా పోయినం ఇంటికి
అహ
ఇంటికి అన్న వాళ్ళు గిట్లందరూ ఇంక పోదాంపా ఇంటికి అడిగ లేట్ అవుతుది అబట్టే దాక ఏముంది చీకట్ అవుతుంది పిల్లలు ఉన్నరు అని ఇంగ ఎంబటె తీసుకు పోయిండు
ఆ మీ అక్క మీ వదిన వాళ్ళు కూడా వచ్చినారు
ఆ అందరు వచ్చిర్రు మా అక్క రాలే మా అమ్మోక్కతే వచ్చింది మా అమ్మ ఒక్కతె వచ్చింది జాతరలోనే చూసింది నేను ఇంటికి న్నా ఇంగ వదిన వాళ్ళతోనే పోతావా అంటే పోతా అన్న వదినోళ్ళ ఇంటికి పోయి వదినోళ్ళ ఇంటి కాన్నే ఉన్నా మా అమ్మిళ్ళు ఇంటికేం పోలే ఏం చేస్తున్నావ్ మరి గుడ్డు కూర బాగున్నావ్గా
ఆ అట్లనే ఉండాలి అట్లా వంట చేస్తుంటే అట్లాంట
ఆ
ఊ
ఎసుకొచ్చింది ఇప్పుడు మంచిగా తిన్నాం
ట్రైనింగ్ చేసుకోవాలి ట్రైనింగ్ వండుకోవాలి నేర్చకోవాలి
బా బాగా చేస్తున్నావుగా ట్రైనింగ్లు వంటలు ఆ ఈ చిన్నోడు నేర్పిస్తుండ
ఆ మా ఒడిగిన వంటలలో ఫాస్ట్ ఆడు అడు చదువుతాడు బాగా మస్తు మస్తు యాక్టివ్ ఉంటాడు మస్తు చదువుతాడు అలా క్లాస్లో ఫస్ట్ వస్తాడు
ఆ
సూపర్ తింటాడు సూపర్ సదువుతాడు చెప్
అ అ ఎప్పుడు పాస్వడ్ సె ఎప్పుడు పాస్వడ్ సెంటర్ది అంటడు అంటగా
ఎప్పుడు చూడు మంచిగా రాస్తుంటాడు చదువుతుంటడు ఎప్పుడు స్టడీనే అంది స్టడీ పర్సన్ అన్నట్టు క్లాస్ ఫస్ట్ ఆడు
ఊ
ఊ మొత్తానికి మా వోడు మస్త్ మొత్తానికి మా ఓడు ఇగ ఇంగ క్లాసులు స్టార్ట్ వస్ స్కూళ్లు స్టార్ట్ అయినయ్
ఆ పోతుండ
మంచిగా క్లాసులు స్టార్ట్ అయినయ్ ఇగ రేపటి నుంచో ఇగ స్కూల్ పోతుంటాడు ఇగ మంచి హోమ్ వర్క్ చేసుకుంటాడు ఇప్పుడు మంజిగ
ఉ దెబ్బలు కూడా వాడతేనే ముట్ట బానే
అంటే ఇగ స్కూల్లో టీచర్ కొడతది లే వాళ్ళ మేడలు కొడతారు ఆ స్టడీ పర్సన్ అడిప్పుడు సెకండ్ క్లాస్ కాబట్టి ఇప్పటి నుంచే మంచిగా సవుకుంటడు రాగానే బుక్స్ ఆడేసి హోమ్వర్క్ చేసుకుంటాడు
మ్మ్
అ
రేప్ పోతున్నావా మరి పొలం కాడికి
హా వెళ్తాం వెళ్ళాలి పోవాలి కొలం తడుపి తుఖమా పోయాలి వస్తే మూలక మూలక అనేయాలి పోవాలకే పోవాలే పెన్నా అడిగుతాది తిరుగుతది
అరిగ తనికి తిరుగుతునవా
ఆ మరి అంతే కదా
అ
ఆ ఏ ఊరు అక్కడ జాతర సాగింది
వేరే ఊరు కాడ మా ఊరు కాడ కాదు అంటే దానికి దగ్గర ఉంటది కొంచెం రెండు కిలోమీ రెండు కిమీ ఆ రెండు కిలోమీటర్లు ఉంటది రెండు కిలోమీటర్లు కా అడిగి పోవాలి అసుకుంటారు మంచిగా ఉంటంద ఎప్పుడు బాగుంటరు అలా మొ అయితే ఏదంటే అది అది అఐ వర్షమే లేదు నింబైనాకా అడ నుంచి వర్షం లేదు ఏం లేదు ఆమె ఏది మొక్తే ఆమె ఏది మొక్త అది ఇస్తుందంట మంచిగా అందుకేసమని పోయినా మా వదినకు ఎన్ని దేవుళ్ళు తిరిగినా ఎన్ని మందులు తిరిగినా కాకపోతే పిల్లలు కాకపోతే ఆమ్మ మొక్తేనే అయింది మంచిగా
మీ అన్నల కాలం
ఆ ఏమో మస్ మందులుగింది మసు గోళలు వినింది అన్ని దేవుళ్ళ కాడికిపోయింది కాకుపోతె ఇంకా దేవునికినికి పోయి అ నువే దిక్కు తల్లి అని చెప్పేసి మొక్కి వచ్చిందంట మంచిగా మొక్త వచ్చేసరికిక అత నెల అతనే మంచిగా నిడిచిందంట పెద్దామ పుట్టినప్పుడు వాళ్ళకప్పటి నుంచి ఇంకా ఆమెకు మొక్కితే అనుకున్న పనులు అయితున్నాయని ఆమె కాడికి పో పోయి వస్తారు
హ్మ్
ఏ నిన్న నేమో ఆ దూడ నిడ్స పెట్టిరు బియ్యం పోసిరు
హ్మ్
అ మొకుతా అది మంచిగా అయితది మ్మ్ నేను కూడా మొక్కొచ్చిన మరీ ఏం నీర పెడతాందో చూడాలి
ఏంటిది
నేను కూడా ఒక మొక్క్క మొక్క్కొచ్చిన హ్మ్ ఎంది మీ అమ్మ ఫోన్ చేసిందా మరి మీ అమ్మ ఫోన్ కూడా ఏం చేయలేదా
ఎవరు ఫోన్ చేయలే మరి ఎమో మరి ఎక్కడుర్రో మనకి ఎమ్ తేల్వద్ అ ఇంటి దగ్ర ఉండదు మేముకుడ మేమ్ వేరేకాడ ఉంటమ్ ఇంగ చేయలే
హ్మ్ ఆ గిట్లా అయింది అది అ ఇట్లా ఏం ఫోన్ చేయలేద
చేయలే ఎవ
ఆ
హ్మ్ సిగ్నల్ కట్ అయితుంది వయస్ కట్టయితుం
ఆమ అంతల అమె ఉంటందిగా పోన్ చేయ్య వాయిస్ అట్లుంది తి తే హ్మ్
వయిస్ కట్ ఐతుంది
అవునా సిగ్నల్ ఉన్నా కాడ ఉండాల మలి
అదే ఏమే ఇప్పుడు మంచిగ వస్తుంది ఇప్పటి దాకా రాలే
టే మంచిగా వస్తుంది
నేను సిగ్నల్ ఉన్న కన్నే ఉన్న నువ్వు లేవు
మేము ఇడ తిరుగుతున్నాము ఇట్ సైడ్ తిరుగుతున్నాం నిద్రా పట్టలేదు ఇగ అటుూ ఇటుూ తిరుగుతున్నాం
హో
హ్మ్
ఇంకా అన్న ఏమన్నాడు మరి షాపు షాపు ఓనర్
ఏముంది ఒక అబ్బాయి వచ్చిండు కొత్తాగా మళ్ళా ఓ అబ్బాయి వచ్చిండు ఇంకో అబ్బాయి ఏమే తోం మొత్తం ముగ్గురు ఉన్నం ఊ రోజంతా చా సదిర్ణం
ఆ ముగ్గురంమైనం అంటే ఇగ అబ్బాయి వచ్చేస్తుండ్ ఆ కొంత మంది వచ్చిందంటే ఇగ ఇగ కంటిన్యూగా వస్తుంది
మరి వద్దంటలేడా అన్న ఏమ్ అంటలేడా
ఇగ ఆయనకి షాపింగ్ నడుస్తుంది కాబట్టి ఇగ ఎంత మందినైనా పెట్టుకు ఉంటాడు
హ్మ్ అంటే
ఇళ్ల ఓరన్న ఒకరు అళ్ళవోరన్న ఒకరు ఇ ఇట్లా డౌన్ ఐతావ్ ఓనాడు పని ఉంటది ఓనాడు ఉండదు అట్లా సెలవులు కట్ట ఐతుంటే ఆమేకు సేఫ్టీ ఏ కదా లాస్ట్కి వస్తాళ్కే నెల పేరు మీద ఇద్దరికి ఫుల్ జీతాలు అయి ఒక్కరి ఈ ఒక నెలలో ఇరవై ఇరవై ముప్పై ఇరవై ఓ ఇరవై ఐదో ఇరవై ఇరవై ఐదో నాకాలుంటాయి ముగ్గురు పేరు మీద
హ్మ్
అట్లా సేప్టి ఐతయ్ అయితది కదా అట్లా ఓవర్
హా యు
గురి
హా
అట్లుంటదీ
వాయస్ కట్ అయితుందీ
ఉంటే ముగురిట్లల్ల ఏమన్నా అదున్న ఇదున్నా అల్లే కట్కున్
అంటే ఇంతముందు ఇద్దరిది తిన్న బయటా తిరుగుతున్న నీతోటి మాట్లాడుకుట
హ్మ్
మా ఇంత ముందు ఇద్దరే కావాలనే కదా ఇప్పుడు ముగ్గురు పెట్టుకుని మరేమో వద్దు అంటలేడా ఏమంట్లేడా డా అయిననీ
ఎవరినేం అట్లేడు ఎందుకు ఎవరికి ఎందుకద్దంటడు ఫస్ట్లో వచ్చిడు కదా అబ్బాయి ఆ ఫస్ట్లో వచ్చిండు కావట్టి ఇగ అట్లనే కంటిన్యూగా ఉన్నాడు ఇక మంచిగా నడుస్తుంది అందులోటి ఆయనకు రోజు ఇన్కమ్ బానే నడుస్తది
నాకు తెలిసి ఇంకొక అన్న ఇంకొక అన్న వస్తుండు కదా ఆయన చతనయిత లేదు అని ఆయననీ తీసేస్తారేమో నాక్ తెలిసి
ఏం తీసేయారు ఏవర్ని తీసేయారు రాకుంటే లేవులు పడుతుంటాయి రాకు ఉంటే లేవులు పడతాయి నాక్ తెలిసి గీ నేలలు నెలలో రెండు మూడు ఉంటాయి అయినాయి రెండు మూడు ఉంటాయి ఆయన వారం ఉంటాయి అన్ని చూసుకుంటే నెల పేరు మీదయిన కి రెం రెండు జీతాలు పోంగా నిండుగా రెండు జీతాలు పోవంగా ఒక జీతంలో సగం పోతది సగం మిలుగుతది ఆయనకి
హు
అట్లా అట్లా సేఫ్టీ అయిది కాబట్టి పెట్టుకుంటుండు టైల్స్ వస్ నే మళ్ళా దింపుతందుకుగిన ఇబ్బంది అయితది ఇగ ఆయన ఒక అబ్బాయి ఓస్ స్తే ఇద్దరు పోరగాళ్ళు మంచం మోస్తారా అని అనుకుంటుడు ఆ బరువులు ఉంటాయి కాబట్టి మోస్తాము
నేను అదే అనుకుంటన్నా ఆయనకి ఛాతనా అయితలేదుగా ఆయననీ తీసేస్తే ఏమో మిమ్మల్ని ఉంచుకుంటరేమో అనుకుంటున్నా
అట్లనే ఏమి ఉండదు ఎవరి ఇష్టం వాళ్ల్ది ఉంటుండొచ్చు పోతే పోవచ్చు ఆయన ఏం మనడు ఎవరిని ఉండన్నాడు పోమ్మన్నాడు ఎవరు పైసలు అడుగుతే వాళ్ళకి ఇస్సనే ఉంటాడు ఎన్ని అడుగుతే అన్ని ఇస్తనే ఉంటాడు
ఆ
అ జీతాను ఫస్టే ఇక్కడ సాగని ఇస్తానే ఉంటడు
హా
హా అట్లా
ఇంకా ఈ లైట్ ఊసిపోయినట్టుందిగా ఈ దిమ్మ మీద
ఏమో మరి పెట్టించుకోపోయిరు పెట్టయాపొయ్యిరూ
ఏ ఆంటీ ఇక్కడ తెచ్చింది దిమ్మ మీద లైట్ ఊడిపోయినట్టుంది డబ్బా ఆ
చెప్తే పెడత రాలే ఏముందడా పెట్టించుకోరు
ఉ పెట్టిచుకుంటా నువ్ వెట్టియవా
మాకేమవసరం
ఆ అయ్యో ఊడిపోయిందంట్లేవ్ గదా పెట్టిచుకోరా
అంటే ఓంకి వానరోళ్లు వాళ్ళు పెట్టిచ్చుకోం ఉష్పోతే ఓరలెగదా లైట్ కనెక్షన్ ప్లంబర్ వస్తాడు కరెంటు కరెంటు కలుపుతోల్
ఆ అరొంటి మీద ఉంది మద్య దీన్ మీద ఊడిపోయి అదే జోస్తే అట్ చూసేసరిక్ లైట్ ఉడ్ పోయింది ఆడ పెట్టిర్రు
ఆ